పస్త చెప్పు హలో బావున్నా
ఏమంత ఏం చేస్తున్నావు మీ
ఏం చేయాల ఇంస్టాగ్రామ్ చూస్తున్నా
ఆహా బావున్నావా
బావున్నా నువ్వు ఉం ఏం నువ్వు పోలా తిరుపతికి
మమ్మల్ని పిలువలా మేము పోలే
ఇ దెంది ఇది మీరు అందరు ఒకటే రూమ్ క దా
ఒక్కటే రూమ్ అయితే వాళ్ళ అక్కతో వాళ్ళు వెళ్లారమే సో మమ్మల్ని పిలవలే సో మమ్మల్ని పిలవలే ఫస్ట్ వెళ్దాం ఫస్ట్ వెళ్దాము అనేసి అన్నారు సర్లే అని చెప్పా ఈ వీక్ అయితే కుదురుద్ది ఆ నెక్స్ట్ వీక్ అయితే కుదరదు సెకండ్ వీక్ సెకండ్ వీక్ అలా కొన్ని ఇష్యూస్ ఉన్నయి అ సార్ నేను అప్పుడ అయితే కొంచం వెళ్ళలేమో అనేే స అన్నా సర్లే ఇ వీక్ అలా చూద్దాము అనేసి చెప్పింది ఆ ఇంకా సర్లే అనుకున్నాము మళ్ళీ మళ్ళీ వాళ్ళు ఎప్పుడు మాట్లాడుకున్నారో తెలియదు నాకు కూడా ఇంకా ఆ రోజు నేను అమ్మతో ఫోన్ మాట్లాడుతంటే వాళ్ళు మాట్లాడుకుంటు ఉన్నారు రేపు త్రీ కల్లా వచ్చే మనం వెళ్దాము అనేసి అట్లీస్ట్ నువ్వు వస్తావ అని కూడా నన్న ఒక మాట పిలిచలే ఇంక వాళ్ళ పిలిచినప్పుడు నేను నేను ఎందుకు పోలే చెప్పు సో ఇంకెందుకులే అని చెప్పి నేను గ కామ్ అయిపోయా హలో కట్ అయిపోయిందా